ఆ వినిపిస్తుందండి
ఒకే ఇవాళ మనం దేని గురించి మాట్ ట్లాడుకుందామంటే మనం రోజు ఏసే పన్ల గురించి మాట్లాడుకుందాం, ఓకేనా.
ఆ ఓకే అండీ
మీరు కూడా మాట్లాడాలండి లేకపోతే, మనీ అనేది మనకు రావు.
ఒకే అండ్ చెప్పండి మాట్లాడుతా
మాట్లాడండి మీరు కూడ మీరు రోజు ఏం జేస్తరండి పొద్దున లేసిన్నుండి
ప్రొద్దున్నే నేన్ డే సెవెన్కి లేస్తాన్ అండి స డెైలీ సెవన్కి లేచి రెడీ అ సెవెన్ థర్టీ వరకు రెడీ అయ్యి, ఎయిట్ వర్క్ బాతింగ్ చేసి, ఎయిట్ థర్టీకి కాల్ చేస్తా అండీ.
ఒక్క నిమిషం ఆగు రానా ఒకసారి నువ్వు పైకి రా హలో
చెప్పండి చెప్పండి
మనం రోజు చే పనుల గురించి మాట్లాడుకుందాం ఇవాళ. ఆ ఏంటంటే ఫస్ట్ నేను చెప్తాను. మీరు దానికి సమాధానాలు చెప్పండి. మీరు రోజు ఏ టైంకి ఏ సమయానికి లేస్తారు
మేము డైలీ సెవెన్ కి లేస్తానండి
మీరు తెలుగే మాట్లాడాలండి దీని హలో ఇంగ్లీష్ వాడకండి
నేను పొద్దున ఏడికి లేస్తా అండి ప్రతిరోజు
ఏడు స ఏడు గంటలకు లేచి ఏం చేస్తారు ఫస్ట్ మీరు ఆ స్నానం చేస్తారు ఫస్ట్ మీరు బ్రష్ చేసుకుంటారు. తర్వాత మనం స్నానం చేస్తాం తర్వాత
తరువాత నేను బ్రేక్ఫాస్ట్ చేసి ఎయిట్ థర్టీ వరకు కాలేజ్ వెళ్తామండి
ఓకే కాలేజీకి వెళ్తారు మీరు రోజు తర్వాత ఇంకేం చేస్తారు మళ్ళీ ఏ సమయం మళ్ళా కాలేజ్ ఏ టైమ్ కి కాలేజ్ స్టార్ట్ అవుతుంది మీది
మాకు కాలేజు ఆ పైదింటికి స్టార్ట్ అవుతాందిండి. పొద్దున పదింటికి
ఓకే మనం రోజు చేసే మంచి పనులు అంటే, మనం ఆ రోజు చేసే మంచి పనులు ఏంటి అంటే, మనం ఫస్ట్ లేవగానే మనం ఫస్ట్ మీరు ఏడిటికి లేస్తా అన్నారు కదా డైలీ
ఆ అవునండి
అన్నిటికి లేవకూడదండి మనం రోజు సూర్య సూర్య సూర్య సూర్యుడు ఆ సూర్యుడు అస్తమి ఆ సూర్యుడు మొదలయ్యేక ముందే మనం లేవాలి అండి
ఆ అవునాడ్
అంటే ఒక మనం ఒక ఆరిటి వరకి కి లేవాలి లేచిన తర్వాత మనం వెంటనే శుభ్రంగా పళ్ళు దోముకోవాలి అంతే కదండి మీరు కూడా మాట్లాడాలండి నాతో
ఆ మీరెండిట్ల వేస్తారాండి
నేను కూడా డైలీ నేను ఆ ఆరిటికి లేస్తానండి తర్వాత కొంచ కొంచెం వాకింగ్ కి వాకింగ్ లాగా చేసి తర్వాత పరిష్ శుభ్రంగా ఆ బ్రష్ వేసి తర్వాత పరిశుభ్రంగా స్నానం చేస్తానండి
ఆ సరేనండి నేను ఏ ఏడిటి వరకు లేచి స్న స్నానం చేసి ఆ తయారయ్యి కాలేచి డైలీ
తర్వాత మనం ఇగ మామూలుగా చేసే పనులే ఇగ మనం చదువుకోవడం మంచిగా చదువుకోవడం ఆ ఇంకా మంచి ఉద్యోగం సంపాదించాలని మనం చూస్తాం
అవునండి మనం చేశెది ఉద్యోగం కోసం కదండీ
ఉ
ఉ పండి
మీరు స్పష్టంగా మాట్లాడాలండి అండి తెలుగులో
కష్టంగా మాట్లాడుత పది అండి
చెప్పాలండి చెప్పాలండి అంటున్నారు కానీ మీరేం మాట్లాడతలేరు కదా మీరు కూడా మాట్లాడాలి ఇంకా కొన్ని మంచి విషయాలు మాట్లాడండి పనులు మనం ఏమేం మంచి పనులు వయాలి రోజు రోజువారీ మంచి విషయాలు చెప్పండి కొంచెం
మన ప మన పర్యావరణ రక్షణను పరిశుభ్రంగా ఉంచుకోవాలండి
ఉ మనం నివసించే పరిసరాలు
అవును అన్నిటికన్నా ముఖ్యమైనది ఫస్ స్ట్ మన ఆరోగ్యం కదండి. మన ఆరోగ్యానికి ఫస్ట్ సంబంధించిన విషయాలని, మనం తెలుసుకొని వాటిని పరిశుభ్రం ఉంచుకుంటే మన ఆరోగ్యాన్ని బాగుపడ్చుకోవచ్చు.
హు అవునండి మనం ఫస్ట్ చేయాల్సింది మన ఆరోగ్యం. పరిశుభ్రంగా ఉంచుకోవాలంటే మన పరిసరాలు ఫస్ట్ మనం ఫస్ట్ పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటే మనం ఆరోగ్యం కూడా సురక్షంగా ఉన్ సురక్షితంగా ఉంటుంది
ఆ అవునండి
మనం ఎలాంటి హాస్పిటల్స్ కి ఆస్పత్రిలకు వెళ్ళడం అవసరం లేదు
అవును మన చుట్టు ఉండే పరిసారనం బావుంచ్ కుంటే మనం బావుంటాం పక్కోల్ని బాగుపడిచినట్టు ఉంటాంది కదా మన
ఉమ్ అంతే అండి
అవును మనం చేసే మంచి పనులు అంటే ఫస్ట్ మన హెల్త్ ని కాపాడుకోడం మన మ మంచి పని మేడం మనిషికి ముఖ్యమైనది ఆరోగ్యం కద మేడం
అవునండి
ఆ మనిషికి ముఖ్యమైనది ఆరోగ్యం కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మనం ఏదైనా సాధించగలుగుతాం మనం
ఊ అవునండి
హూ
ఇంకా చెప్పండి
కనం చేసే మంచి పనులు ఇతరులకు ఆ మంచిగుండదు కాని చెడుగుండద్దు మేడం మనం చేసేది
ఊ అంతే అండి
ఊ మనం మనవల్ల ఒకరికి ముప్పు అవ్వడం మనకి ఇష్టం ఉండది వాళ్ళకి ఇష్టం ఉండద మనం చేసే మంచి పని మనం మనం మనం మంచిగా మెదగాలి వాళ్ళే మంచిగా మంచిగా ఉంచాలి మేడం అప్పుడే ఆళ్ళు బాగుపడతారు మనం బాగుపడినట్టే అయి
అంతే అండి ఇప్పుడు ఉన్న జనరేషన్ హెల్లో మనం చదువు గురించి మాట్లాడుకుందామా ఒకసారి చదువు అనేది ఈవ్ ఈ ఇప్పుడున్న జనరేషన్ లో చదువు అనేది చాలా ముఖ్యం కదండి
ఆ అవునండి
చదువు అనేది లేకపోతే ఉద్యోగాలు రావట్లేదు ఆ ఉద్యోగాలు లేకపోతే ఈ ఇప్పుడున్న జనరేషన్ లో మనం బతకలేము ఎందుకంటే ఏది ఉన్నా కూడ్ దా మనకి
చదువుకోలే మేడం. హు అవునండి డబ్బులు ఉంటే యా మేడం. ఆమ్ అవును మేడం. డబ్బులు ఉంటే కదా మేడం అందరిని దగ్గర తీసుకోవచ్చు. హు
డబ్బులు ఉంటేనే మనకి సంబ మనకి ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళు
లేేని వాళ్ళైనా దూర దూరంగ దూరం ఉండే వాళ్ళు దగ్గరకి అస్తారు దగ్గరకి అస్తారు. హు ఇంగ చెప్పండి.
ఇంకా మనం రోజు చేసే మంచి పనులు అంటే మనం ఆ సమయానికి భోజనం చేయాలండి. ఆ మనం ఇప్పుడు సమయానికి భోజనం చేయకపోవడం వల్ల పెద్దలకి ఇపుడు ఉన్నా జనరేషన్ లో ఆడళస్కి కూడా తొందరగా బీపిలు, షుగర్లు అనేటివి తయారవుతున్నాయండి.
అవును మేడం. చిన్నపిల్లలకు కూడా వస్తున్నయి కదా మేడం. షుగర్, బీపి చాలా మందికి వస్తున్నయి.
త్తల్ తీసుకోవాలండి.
దీనికి ముఖ్యమైన కారణం ఏంటిదంటే మేడం వాళ్ళు కా సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం. వాళ్ళు సరైన ఆహారం సరైన సమయంకి ఆరోగ్య ఆరోగ్యంగా ఉండగలిగితే వాళ్ళు బాగుంటరు మనం బాగుంటాం.
అవునండి.
హు ఇంకా చెప్పండి.
ఇంకా మిరే చెప్పాలండి.
ఈ బయట జరిగే పొల్యూషన్ వల్లా బాగా ఊపిరితిత్తుల సమస్యలు అన్ని చాలా బాగా వస్తున్నయి
ఇప్పుడు మనం పరిసరాలు శుభ్రంగా ఉంచుకోకపోవడం వల్లా కూడా ఇలాంటివి అవుతాయండి. ఇప్పుడు మనం మనకి ఉన్న ఆ వాహనాలు చాలా బాగా తిరుగుతున్నయ్. ఇప్పుడు మన రోడ్ల మీద మీదైనా ఇవి కిల్స్ ట్రాఫిక్ ఎక్కువ అవు తుంది కొన్ని సిటీస్లల్లో ఇప్పుడు మనం పల్లెటూరు పల్లెటూర్లలో ఉండడమే బెటర్ అండి. మనం
ఆ అవునండి అక్కడ చాలా పొగయ్ ఏది అన్ని చాలా తక్కువుటయ్ మేడం. ఇప్పుడు ఈ అన్ని సిటీలు ఉన్నాయి కాబట్టి బాగా ఫ్యాక్టరీస్ బా దాన్లో వచ్చే పొగ వల్ల చాలా హా లంగ్స్ హు డ్యామేజ్ అయి తయి మేడం
అవునండి పట్నంలో ఉండడం వల్ల అందరికి ఆ జుట్టు రాలిపోవడం అయినా అందరు బక్క చిక్కి పోవడం ఇలాంటివి చ బాజరుగుతున్నాయండి. పట్నంలో ఉండడం వల్ల మనకి ఆ జీవనోపాధి వస్తుందని అందరు అక్కడికే వాళ్ళసలాగ వెళ్తున్నారు అక్కడ కానీ ఇప్పుడు పట్నంలో ఉండడం వల్ల రోడ్డు ప్రమాదాల అని ట్రాఫిక్ అని ఎక్కువ అవుతున్నాయండి
ఆ అవును మేడం ఇంకా
ఇవన్నీ తగ్గియాలంటే మనం ఫస్ట్ అందరూ పట్నంలోకి వెళ్ళకుండా ఇంటి దగ్గర ఏదో ఒక చిన్న ఉపాధి చూసుకొని ఉండే ఉండి కొంచెం ఇక్కడ ఇక్కడే మనం కూడా డెవలప్ చేసుకునేది బెటర్ అండి మనం
ఆ అవును అవును
అందరూ ఒక దగ్గర అన్ని దొరుకుతాయ అని వెళ్ళడం వల్ల వాళ్ళ కూడా కష్టం అవుతుంది
అవును మేడం మన ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నరో అర్థం కావట్లేదు ముఖ్యమంత్రి గారి వల్ల చాలా ఇబ్బందులు
ఏ అలాంటివి మాట్లాడొద్దు అండి ఇందులో
ఆ సరే మేడం
మ్మ్ మన మన ముఖ్యమంత్రి గురించి మనక ఎందుకండి మనం ఫస్ట్ మంచిగా ఉండి చూసుకోవాలి ప్రజలు ప్రజలు ఫస్ట్ కరెక్ట్గా ఉండాలండి మనం మనం ఎన్నుకున్న మనం ఎన్నుకున్నతనే కదా మనం ముఖ్యమంత్రి ఇప్పుడు
అంటే అలాగదండి మనం ఎన్నుకున్న ముఖ్యమంత్రిని కా మేడం మనం తిడుతున్నాం చాలా మంది బయట బయట చాలా డిస్టబజ అవుతుంది అతను చేయబట్టి
సరే అండి మనకు ముఖ్యమంత్రి గురించి ఎందుకు గానీ
ఆ
డైలీ ఇంకా మంచి అంటే మనం ఫస్ట్ నిద్ర అనేది ఫస్ట్ తర త్వరగా పడుకోవాలండి ఇప్పుడు ఎక్కువగా అందరు చిన్న పిల్లల నుండి పెద్ద పెద్ద వాళ్ళ వారికి అందరూ ఎక్కువ మొబైల్ ఫోన్స్ చూడడం ఆ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కి యూట్యూబ్ రీల్స్ కి షార్ట్స్ కి అందరు ఎక్కువ అడిక్ట్ అవ్వడం వల్ల అందరు మొబైల్ ఫోన్స్ చూసుకుంటూ మెల్లగా పడుకుంటున్నారు ఆ దాని వల్ల తలనొప్పులని ఆ పార్షపు నొప్పులని ఎక్కువ అవుతున్నాయిండి
ఆ అవును మేడం
సరే అండి నేను ఈ కాల్ ముగిస్తున్నానండి మీకు
ఒకే అండి సరే
హలో
ఆ చెప్పండి
ఇంకా అంటే మరి ఇంకా మనం డైలీ ఏం చేస్తాం ఆ ప్రొద్దున లేవాలి మనం తినే కరెక్ట్ టైం కి తినాలి కరెక్ట్ టైం కి పడుకోవాలి ఇలా చేస్తేనే మనం బతకగలం లేకపోతే ఇప్పుడున్న జనరేషన్ లో వాత్ వాతవరణానికి ఆ ఇప్పుడు ఎండలు కొట్టే సమయంలో వానలు కొడుతున్నాయి వానలు కొట్టే సమయంలో ఎండలు కొడుతున్నాయి ఇట్లా ఇట్లా అవడానికి కారణం కూడా మన మనుషులమే ఎక్కువ పొల్యూషన్ అవుతుంది వాహనాల వల్ల పొల్యూషన్ తగ్గియాలంటే మనం ఫస్ట్ వాహనాలను రద్దు చేయాలి
అవును మేడం
ఎక్కువ ట్రావెలింగ్ అని కూడా తగ్గించుకోవాలి అయినా దానికి దగ్గ ఇప్పుడు ఏ ఐ అని ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని పేరున చాలా వచ్చాయి కదండి
అవునండి
హలో
ఆ అవునండి మీరు చెప్పేస నిజం మేడం
అంతే కదండి
ఆ
ఒకే అండి నేన్ ఇగ కాలు ముగిస్ స్తున్నాను
అ